ఏం లేదు మీరేం జేస్తున్నారు.
ఏం లేదు ఊర్లో ఉన్నా ఎట్లా ఉంది మీ దగ్గ ర వెధర్
చాలా బాగు అంటే చాలా బాగుంది అనడం కంటే, చాలా ఎండగా ఉంది అనడం బెటర్.
అవును ఇక్కడ గూడా అట్లనే మస్
ఆ అవును ఎందుకంటే ఎండ కాలం అసలు ఇంకా ఏప్రిల్ గూడా రాలేదు ఇప్పుడే బాగా ఎండలు కొడుతున్నాయ్
ఇంకా మే లో ఏప్రిల్ల్లో ఇంకెట్లా కొడతాయో ఎండలు
ఇగా ఏమో ఇంగ ఇంత ఏమంటారు పిల్లలైనా పెద్దలైనా ఏ ఎండకు బయటకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే గదా
అవును చాలా ఇబ్బంది అసలు బయటికి వెళ్ళేటట్టే లేదు మండి పోతుంది ఎండ ఇక్కడ అంతే ఉంది. సిటీలో గూడా అంతే ఉంది. ఇంకా దారుణం సిటీలో అయితే.
ఆ సిటీలో ఇంక ఇల్ల పక్కన ఇల్లు ఉంటాయి అన్న పేరే గాని ఎండలు బాగ కొడతాయి ఇక్కడ మనకు చెట్లుంటాయ్. ఉమ్ ఊర్లలో చెట్లు ఉంటాయి కాబట్టి టే మనకు అంత ఏర్పడదు గాని
ఆ చెట్ల కింద నెళ్ళి కూర్చోవచ్చు కాని ఊర్లళ్ళా సిటీలో అయితే అక్కడ కూర్చొనికి చెట్టు గూడా ఉండదు
చెట్ ఉండదు ఇంట్లనే ఊడుక పోషినా సలివెట్టిన వానొచ్చిన మొత్తం అందులోనే ఉండాల్సి వస్
అవును ఉమ్ పిల్లలు ఏం చేస్తున్నారు.
పిల్లలు స్కూల్ కి వెళ్లారు వాళ్ళకి ఇగ ఇప్పుడు సమ్మర్ గదా ఎండాకాలం ఇంగ హాఫ్ డేస్ ఇంకా కాలేదు అయితయ్ మీ పిల్లలు ఇద్దరు పాపలు
అవునా నాకొక్కడే బాబు
అవునా ఎల్ ఎళ్తాడా స్కూల్ కి
ఆ ఎల్తాడు ఎల్కెజి జదువుతుండు
ఉహు కానీ ఎండకు ఎండకు జూసి జాగ్రత్తగా ఉండాలి మనం
ఆ క్యాబ్ పెడతా నేను ఆయనకు ఖచ్చితంగా వెళ్ళే తీసుకొచ్చేటప్పుడు ఉమ్ టు లెవెన్ థర్టీ నుంచే ఎండ మస్తు కొడుతుంది.
అసలు ఆ ఇంగ మనం బయటికి వెళ్లేలేం ఇంగా బయట ఆ ఉట్టిగా నిల్చోవాలన్నా గూడా నిల్చోలేకపోతున్నా.
ఊర్లల్లో అంటే ఆ చెట్ల కిందనో అట్లనో ఎట్నో కూర్చొని కాస్త టైం గడిచిపోతది గాని ఈ సిటీలో అయితే అదే టీం ఉంది ఆ ఫ్యాన్ సూకుంటే కూడా వేడి గాలి వస్తది. బయటకి ఏటు వెళ్ళలేము. ఎవరు ఉండరు అక్కడ. మాట్లాడడానికి కూడా
ఉమ్ ఇరుగు పొరుగు ఎందుకుంటారు ఉండది ఇక్కడ మనకు ఆ చెట్ల కింద కూర్చోడానికో దేనికో అట్లా బయటికి వస్తా ఉంటారు కాబట్టి మనకు జనలు గనపడతరు
ఉమ్
ఉమ్ ఇంకా ఏం వంట టమాటా పప్పు చేశాను మీరేం చేశారు.
మేము కందిపప్పు చార్ చేసినం
ఊ వర్షాకాలం లో ఏమన్నా పంటలు వేస్తారా ఉందా మీకు భూమి
మాకుంది కానీ మేము ఇక్కడ ఉండం సిటీలోనే ఉంటాం మేము పా సిటీలోనే ఉంటాం
మ్ హు ఊరికోచ్చారా ఇప్పుడు ప్రజెంట్
పండుగ చేసుకుంటున్నా అందుకే వచ్చినం నిన్న ఎళ్ళామ్మను పెట్టుకున్నాం హుమ్ ఇవాళ ఇంగ్ ఇంట్లో పనులు చేసుకొని రేపు మళ్ళ దేవుడన్నరం పోయి రావాలి
ఎక్కడ ఇక్కడ అన్నారం షరీఫా
ఆ ఇక్కడే అన్నారమే కోడికందుర్ చేసుకొని వస్తాం వచ్చి ఎల్లుండి మళ్ళా ఉప్పలమ్మను పెట్టుకుంటాం ఇంగ
ఆహా మళ్ళ ఎల్లుండి పెట్టుకుంటారా
ఆ
కానీ ఎండలున్నాయి గా చెట్ల కిందనే ఉండాలే మ్ చెట్ల కింద ఆ అదెందో గని ఎండకాలమే
ఆ నీల్ల గుండవు ఎండ కలము ఆ పొలలు పొంటి వెళ్ళాలి చేసుకోవాలి
పైనుంచి ఎండా కింది నుంచి వేడి వేడన్నం
పోయిల కాడుండి వంటల్ చేసుకోవాలి
ఆహ సరిపోతది ఇగ ఫంక్షన్ పండుగ ఏమో గాని
ఆ అంతే పండుగ పని చేసుకోవాలి ఇగ ఎం చేస్తాం ఉన్నప్పుడిగ
అంతే తప్పదు లే కానీ కొంచెం సీజన్ బట్టి చేసుకుంటే బాగుండు
అదే ఉగాది ముందే ఉంటాయి కానీ సమ్మర్ చాలా తొందరగో
తొందర అసలు ఈ ఇప్పుడు ఈ ఇయర్ లనైతే ఫిబ్రవరి నుండే స్టార్ట్ అయినాయి అస్ సలేండ ఈ పాటికి ఒక్కటి రెండు వర్షాలు పడాలి
అసలలే వర్ష్
ఒక్క వర్షం కూడా లేదు ఒక ట్వంటీ డేస్ బ్యాకేమొ చినుకులు పడిపోయినాయి అంతేగాని అంతే టేగాని వర్ష్ వర్షమే లేదు. అసలు ఎప్పుడైనా సంక్రాంతికియినా వర్షం పడుతది. అలాంటిది ఒక్క వర్షం కూడా లేదు.
వర్షాల్లేవ్ ఏం లేవ్ ఎండలు దంచుతున్నాయ్ ఇంత ఎండ కొడుతుంది కాబట్టి ఇగ వర్షాలు ఇగ వస్తే ఈ కతమే కొట్టుకపోయినటే ఒస్తది
ఆ ఇగ పోయినయంటే పోటే అటే పోతయ్ ఒచ్చినయం టే వర్షాలిగా అన్ని మునిగిపోవాల్సిందే
సింది సిటీలో అయితే కొంచెం వాన పడితే చాలా ఇంగ మొ
అసలు అడుగు బయట పెడుతామా ఇడ ఎండాకాలం బయటేట్లా పెడ్ పెట్టలేమొ అక్కడ వర్షాకాలం బయట పెట్ అవును సిటీల పెట్టలేరు
వర్షాలోచ్చినయంటే డ్రైనేజ్ ఓపెన్ ఉండేద్ తెలువదు ఏద్ తెలువదు మొత్తం నిండిపోతాయి వాటర్
అవును డ్రైనేజెస్ అన్ని నిండిపోతాయి కదా
ఆ కనిపియ్యావు ఎంమున్నయో అని జాగ్రత్తగేళ్ళాలే సిటీలళ్ళో కరెంట్ వైర్లు పడుంటాయ్
మ్ అవును ఇక్కడ మనకంత ప్రాబ్లం ఉండదు లే కాకపోతే ఏంటంటే ఇగ పొలాల దగ్గర వర్షాకాలము ఉన్నప్పుడు కొం జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే ఎలక్ట్రిక్ షాక్స్ వస్తాయి కదా అప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలే
మ్ సిటీలో అయితే తట్టుకోలేము ఏది తట్టుకోలేము సిటీలో ఊళ్ళాళ్లనే మంచిగుంటది
ఉమ్ ఉ అవునవును ఇంగ మళ్ళీ చలికాలం అంటే చలి ఇక్కడ అంత ఇబ్బంది ఉండదులె ఒక చాల ఒకటే ఉ టదిలేగాని ఇంకొె పిల్లలతోనే జాగ్రత్ ఆ కాపోతే పిల్లతో కొంచెం జాగ్రత్త మేతగుండాలి ఏదైనా స్వీట్ ఐటమ్స్ గాని అట్లాంటి జలుబు చేతికి పెట్టొద్దు ఉరికెనే జలుబు చేస్తది దగ్గొస్తది అట్లా ఆ ఆటోమేటిక్గా ఇంకా మనం ఆలోచించే టైమ్ కూడా ఇవ్వదు
అవును మీది ఉమ్మడి ఫ్యామిలీయనా
అంటే ఉండడం ఒకటే ఫ్యా ఒకటే ఇంట్లో కాకపోతే ఎవరిది వాళ్ళ అనమాట
ఆ అవే వేరు
ఉమ్ వేరు వేరు వండుకుంటాము అ
ఒక్కరేనా మీరు
ఆహా లేదు మాకు బావ ఉంటాడు మేము ఇద్దరం
ఉహ్మ్
హ్మ్ ప్రేమించిన ఆలు మీరు ఇక్కడనే ఉంటారు పక్కనే
మా వాళ్ళు ముగ్గురు ఉంటారు మేము నడిపోళ్ళం అంటే చిన్నోళ్ళం మా మధ్యలో ఒక ఆడబిడ్డ ఉంటుది ఆ పైన ఇంకొక బాగుంట్
ఆ హ
హమ్
యా వాళ్ళ దగ్గర కూడా ఎండలు బానే ఉంనాల వాళ్ళు
ఆ ఊర్ళనే ఉంటారు కొ వాళ్ళకర ఊర్ళ ఉంటారు కొంతమంది సిటీలోనే ఉంటారు
ఉమ్ కానీ ఎండాకాలం కాకపోతే మనం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలె ఇప్పుడు చలవ చేసేటి
అవును ఆ సబ్జాగిింజలు అవో ఇవో చేసుకుంటున్నావో మాఅత్తమ్మ వాళ్లు హ్మ్ సబ్జా గింజలు చెట్లు ఉంటాయి కదా అవన్నీ ఎండబెట్టింది
అవును మంచిది హెల్త్ కది వేడి చేస్తే ఎండాకాలం బాగా వేడి చేస్తుంది పిల్లలక్ ఐన మనకైనా ఉన్నవి ఇంకొంచెం అవును చాలా మంచిది అది హెల్త్ కి
అం నువ్వు హైదరాబాద్ లో చేసుకోలేవా హ్మ్మ్ ఇంకేం చేస్తుర్రు
ఇంకా ఏముంది మీరే చెప్పాలి
ఏ ఉందియ ఊర్ళ కొచ్చం ఫుల్ల్ బోరు
పోనీ వర్షాకాలం ఆ ఇ అన్నీ ఇప్పుడు ఇక మనకు స్పైసీ స్పైసీ గా తినబద్దు అయితది వర్షం పడుతుది కాబట్టి ఇగా ఇక చి ఎక్కువ పడ్డదంటే విత్తనాలు పెట్టడం అలాంటివి స్టార్ట్ అయితేనే ఉంటాయి ఆటోమేటిక్ గా
మీకుందా వ్యవసాయం
ఆ ఉంది పతేస్తాం మేము
పత్తి ఎస్తారా
మ్ పతి ఎస్తాం ఇగ వచ్ వచ్చి వర్షం పడ్డదంటే స్టార్ట్ ఇగ గింజెలు పెట్టాలే ఈ మళ్ళ తరువాత పత్తి కలుసుకునుడు ఈగ పత్తి ఏడు ఇదే సరిపోతమ్మ దేశడు
వ్యవసాయం పనులు చేస్తార నికొచ్చా
అంటే ఇంకా నాటేయడం అంటే ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇట్లా మామూలు కలవడం అట్లాంటివి మావి మా వరకు మేము చేసుకుంటాం మా వరకు మేము చేసుకుంటాం అంతే ఇంకా
ఉమ్ మంచి పని అట్లానే ఉంటే బావుంటది
కూలొల్లని పెట్టుకోమన్నమాట ఇంగ కూలొల్లిని పెట్టుకునే మనకు గిట్టుబాటు ఉండది గదా
ఇగ పెట్టుకొని మనం చేసుకొని ఇగ ఏముంటది ఇగ
ఇంగ మనం కూలొల్లని పెట్టుకొన్ ఆ కూలొల్లని పెట్టుకొని మనం బయట పోయే దానికంటే మనం బయటికి పోకుండా మనది మనం జేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటది గదా కనీ ఇంకొచెం ఉమ్ కనీ కొంచెం వర్షం వర్షాలు పడ్డప్పుడు ఏందంటే ఇబ్బంది అయితది రావడానికి కొంచెం దారి ఉండదు అట్లా ఇబ్బంది కొంచెం
మాకో ఉంది కొంచెంగాని మేము కౌలుకిచ్చేస్తాం ఇంగ ఎవరం జేయం మా బావాల్ జేరు మేము చేయ్యం సిటీలోనే ఉంటావ్
సిటీలు ఉండేటోల్లాకి ఏడా సెట్ అయితది కాదు
సిటీ లో ఉంటాం ఇగా ఉరికొచ్చుడు ఉరికిపోవుడు పన్లు నేను బటల్ షాప్ లో చేస్ తా
అవునా
ఇగ అంతా ఆడావిడి పని
అవును ఇంగ వర్క్ ఒక్క వర్క్ అంటే మనం ఇప్పుడు చిన్నదే గాని పెద్దదే గాని ఏదై పని చేస్తున్నాం అంటే ఇగ మనం అన్లా ఇన్వాల్వ్ గావాల్సిందే అది ఇగ ఎండే గానీ వానే గాని సలే కాని పోవాల్సింది తప్పదిగా
అంతే లేకుంటే కష్టం ఏదో ఒటి చేసుకోవాలి పిల్లల ఫీజులు ఉంటాయి ఎన్నో ఏళ తీసుకోవాలి ఇంట్లో ఇంకా మనం గుడా తే ఇద్దరు జేసి తేగానీ నడవదు అసలు
అవునవును ఇగ ఇక్కడ ఊర్లల్లా అంటే ఏం గాదులే
ఆడ రెంట్ ఉంటాయ్ కరెంట్ బిల్లు వాటర్ బిల్లు ఎన్నో ఉంటాయి ఇగ ఏం కొన్నా ఖర్చు ఈడ ఎట్ల అయినా కొంచెం ఎళ తీసుకోవచ్చు
అవును ప్చ్ ఇక్కడ అక్కడ కూరగాయలు గుడా గొనల్సి ఇట్లా పరిస్థితి ఇక్కడ కొనకున్నా గూడా మనకు ప్లేస్ ఉంటే ఎక్కడైనా పండించు
ఉమ్ ఇంటి పక్కన వేసుకొనివినుంచి వేసుకోవచ్చు అక్కడ ప్లేసులు ఉంటాయి ఏమో మొత్తం బండలే ఉంటాయి ఏం వంట వేసుకో నికి ఏదో ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చుకోని మె డ ఇడా ఇరుగుపోరుగ అడిగిన ఇస్తారు గానీ ఆ ఊర్ సిటీలో అయితే అసలు ఇవ్వని గూడా ఇవ్వరు ఉమ్ ఎవరి ఇల్లు వాళ్ళకే ఎవరి సంబంధం వాళ్ళకే
అవును
ఉమ్
ఇగా మనకు బాయి కాన్న అయినా కూడా వర్షాకాలం అయిందనుకో మనం ఏదన్నా వేసుకుంటే అయిగా ఆటోమేటిక్ గా మనం వాటర్ ఉన్నా లేకున్నా వర్షానికి అయ్యే పెరుగుతయ్
అవును ఆ టంత టవ్వే పెరుగుతయ్ ఇంకెక్కువ ఉంటే పక్కడ ఒళ్ళకి అమ్ముకుంటారు
అవును ఫ్రీగా నేచుకుంటారు మరి
ఆ సరే మరి ఉం టున్న ఓకే బాయ్